ఏం జెస్తున్నావ్
ఏం చేస్తాలె నువ్వేం చేస్తున్నావ్
ఏం జెసలే ఇప్పుడే ముఖం కడుకుని కూసున్న
ఆ నీ పక్కల ఏదో సౌండ్ వస్తుంది ఏ ఎ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నావా
ఆహా లేదు మా చెల్లె చూసుంది దివ్య బయటికో సౌండ్ తక్కువెట్టు రాధే రాధే సౌండ్ వచ్చిందా ఇప్పుడు నీకు
రాలేేదు
ఉహు సౌండ్ వస్తే ఎం కాదా
అంటే ఏమంటరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఇంగ ఏమి రావద్దు కదా అట్లని
ఆహ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నా రాధే రాధే వచ్చింది అది తీసుకుంటదా
ఆ అది రాదు సౌండ్ ఆహ ఏం కాదు
తిన్నావ
ఆ తిన్లే ఇంక తినాలి నువ్వు
తిన్లే ఏం చేస్తున్నావ్
ఏం చేస్తలే జస్ట్ ఇట్లా బయటికి వచ్చా
హు హు ఎం కూర ఉండినావ్
ఎగ్ కర్రీ
అయ్యిందా అయిపోయిందా
ఇంకా అయిపోలేదు ఇప్పుడు చెయ్యాలి
అన్నమైంద
ఆ అన్నం అయిపోయింది
మిల్లి మేకర్ కూడ ఒండు
నువ్వు ఒండుకొరా
జస్ట్ నువ్వు టమాటోలు కోసి టమాటో కురోండు నేను ఇంగ అవి ఎంచుకోని అందులో వేసేసుకుంట
ఆ సరే చేస్తా ఇప్పుడు అదే పని
మొకం కడుకున్నవ
కడుక్కోలే ఇంకా కడుక్కోవాలి
బ్రు వుంద
బ్రు ఆ ఏమో తెల్వదు
టమాటో
టమాటలు ఉన్నాయి
ఏం పెట్టుకోవాలి ముఖం అయింది వాడ
హు
హు
చెప్పాలి ఇంక పోలేద ఐరోజు వీక్ ఆఫా
మ్మ్ అవును వీక్ ఆఫ్
అంటే మీకు వీక్ ఆఫ్ ఇట్ల సండేస్ ఉండవా
హు హు వుండవ్
మరి అంటే ఇట్ల మధ్యలో ఉంటాయేమో వీక్స్ల
మార్కెటింగ్ ఫీల్డ్ ల వీక్ ఓఫ్ సండే అండ్ సాటర్డే ఉంటాయి మండే టు థర్స్డే ఎప్పుడన్నా కుర తీసుకోవాలి
ఆహా అవును మార్కెటింగ్ ఫీల్డ్ లో మొత్తం అట్లే ఉన్నట్టుంది కదా
అవును
హు హు
మన్న రాహుల్ ఏమన్ మాట్లాడుకో
ఏమిలే ఆయన ఏమంటడు వీక్ ఆఫ్ ఉండేనంట ఆయనకు కూడా
హు
ఇంకా పోలేదంట ఇక అలా జాబ్ గురించి చెప్తుండు ఇగ
ఎట్లుదంటారా జబు
మంచి ఉన్నంత
హ్మ్ ఏం చేయాలంటే రేపిల్ల
మార్కెటింగ్ లేేద ముందేమో వేరే జాబు చేస్తుండే కదా
అవును
ఇప్పుడు మళ్ళీ మార్కెటింగ్ ఫీల్డ్ ఎవరు నువ్వేనా తుమ్మేదిదే అంతగనం
అవును
ఉమ్ సరిది అయిందా
అవును
ఆహ
ఉహూ
మార్కెటింగ్ ఫీల్డే కదా ఇ ఏమంటారు ఇప్పుడు మొన్న మొన్న మొన్ననే కదా పోయింది దల్ సి ఆ ఇంకా ఏను ఉంట మీ వాళ్కి ఇంకేమి కన్ఫామ్ గా నేనేమి అడగలేదు ఇక ఏమింటది అని చెప్పేసి
ఆహా
అప్పుడు మెట్రోలో చేసి ఉండే కదా సేమ్ ఉంటుండొచ్చు ప్రాసెస్ ఇంకేముంటది
ఉహూ మేం త్రీ కాల్స్ అన్ని ఎయిట్ కాల్స్ ఏమో ఏం మాట్లాడదు ఏం మాట్లాడన్నా
హలో ఇనిపిస్తలేదు
ఎయిట్ కాల్స్ ఏం మాట్లాడేదే ఎంతగానం
ఆ ఇప్పుడు ఈ టాపిక్ అవసరంమంటావా
ఆహా
అ చెప్పాల్ నువ్వే
ఏం చేస్తున్నావ్
ఏం లేదు టమాటాలు కడుగుతున్న
ఆహా
ఉ
ఆ ఆమె ఫ్రెండ్ ఫోన్ చేసిందా
లేదు చెయ్య అన్నండే చెయ్యాలి పొద్దుగాలట్ నుంచి బిజీ బిజీగా ఉండే
ఉ
ఇంగ అట్లా చేయలేకుండే చెయ్యాలే ఇప్పుడు పోన్ ఆమెకికి కొద్దిసేపు అయినంక
మాకు రాహుల్ ఫోన్ చేస్తాడు నాకు దిమాక్ కరాబ్ అయితది నాకు మాట్లాడ బుద్దే కాదు ఏం మాట్లాడాలో ఏమో మాట్లాడ బుద్ధి అయితలేదు అసలు థర్టీ ఎట్లా థర్టీ ఎట్ల అయిపోతాయో ఏమో
ను్ ఎవరి గురించి మాట్లాడుకున్నా్
ఉమ్ మా ఫ్రెండ్ గురించి
ఆహా అంటే నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఏమి చూడలేవా ఫస్ట్ ఇప్పుడు ఏమేమో మాట్లాడుతున్నావో అట్లా అని అనుకున్నావు
సూడలే
ఉహు
హ్మ్ ఉహు
చెప్పాలే ఏం కూర మావాలి నీ ఇంట్లా పొద్దుగాల
టమాటా కూర
నువ్వే ఒండినవా
ఆ నేనే ఒండినా
మ్మ్ హూ వీక్ ఆఫ్ ఉంటే నువ్వే ఒండుతవా మీ ఇంట్లో
అవును
నువ్వే చేసెటట్టు ఉన్నవ్ పని మొత్తం ఇగా
అవును మొత్తం నేనే పని చేస్తా మా అక్క బర్రె లెక్క కుసుంటది ఇంట్లో ఏం పని చేయదు
ఆహా ఇగ వీక్ ఆఫ్ ఉందని చెప్పి నీతోనే చేపిచ్చెటటున్నరు మొత్తం
ఆ
బట్టలు కూడా పిండిన్నవా
బట్టలు కూడా పిండిన బాసినలు తోమి ఇల్లు ఊకిన అంతా పని చేసి కూసున్నా
అయితే పొద్దుగాల పాపం లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తనే ఉన్నవ్
ఆ
హ్మ్ పాపం ఫుల్ అలిసిపోయినవ్ అయితే మొత్తం ఈరోజ వీక్ ఆఫ్ ఉన్నా లేకున్నా ఇగ ఒకటే లాగ అయిపోయింది కదా నీకు
అవును ఒక్కటే లాగా అయిపోయింది ఇగ
ఒవరికనా చెప్తే నమ్ముతరా ఇప్పుడు నీ మాటలన్నీ
నమ్ముతరిగా అందరు నమ్ముతరిగా
మ్మ్ హూ ఎప్పటి నుంచి నమ్ముతరు నీ మాటలు
హ్మ్ కొత్తవేం నమ్ముతలే పాతవే ఇవి
మ్ హూ అంటే నువ్వే పని చేసినవ్ ఈ రోజు ఇంట్లో మొత్
మ్యా
ఏం సౌండు మ్యూజిక్ ఇంటున్నావా
అవును అవును పాటలు పెటుకోలే నైమే ఏ ఆఫ్ చేసినా
అ గట్టిగా ఇనిపిస్తుంది కొంచెం వాల్యూమ్ తగ్గియొచ్చు కదా అని నేను అంటున్నా బ్యాక్గ్రౌండ్ నాయిసే వినిపిస్తుంది మొత్తం
ఆహా తక్కువ చేసుకుటా
మ్మ్ చెప్పాలింకా
ఇంకేం చెప్పాలే ఇంకే ఇంకా చెప్పాల నువ్వే
చెప్పాలి నువ్వే ఇగ ఇగో నేను టమాటాలు కోస్తున్నా మిల్మేకర్ పెట్టాలే పోయి మీదా
ఫస్ట్ మిలీమేకర్ ఫ్రై చేయ్
ఆహా నువు చేసుకోవచ్చి నేను టమాటాలు కోషి అన్నవ్ కోషిస్తున్నా
నేన్ మొఖం కడుకోనొస్తా
హ్మ్ చూడు ఎన్ని సెకండ్స్ పడ్దది
సెవెన్
మ్మ్ హూ ఉుడక పెడతా నేను పొయ్యి మీద పెడతా దాని తర్వాత ప్రాసెస్ మొత్తం నువ్వే వేసుకో
మీల్ మేకర్ కలుపు మధ్యలో మధ్యలో మొత్తం గట్టిగా అయితది
మొత్తం పోసేసి ఏయల
ఆహా ఈ మ ఎన్నున్నాయి
టెన్ రుపీస్
ఎక్కువున్నాయా తక్కువున్నాయా
ఎక్కువనే ఉన్నాయి
కొన్ని కొన్నించ కొన్నించు కొన్నించు కొన్ని రే కొన్ని రేపటికి ఉంచు
నీకే గా సింగిల్
అందుకే కొన్నించు రేపు రే కొన్నించు కొన్ని మిడిల్ లో వెయ్యి రేపట్కి
సరే చేస్తా
ఉ రేపు కూడా మిల్లి తీసుకున్నా
నీకు అంత ఇష్టమా మీల్ మేకరూ
హు
ఉహు
నునా
నాకు నచ్చదు అసలు దాన్ని చూస్తేనే పిచ్చి లేస్తాది
ఎందుకు
తినబుద్ధి కాదు ఏ ఎట్లనో ఉంటది అది
చికెన్ తినమంటే తింటావా
ఆ
చికెన్ తింటావా
చికెన్ తింటా మటన్ తింటా అంతే ఇగ వేరే కూరలు ఏమి తిన
అవునా
నువ్వు కూడా తింటావ్గా చికెన్
తినను నేను బంద్ చేసినా
హుహు కేక్ తిన్నటున్నావ్ మొన్న నీ బర్త్డేకి
ఆ కేక్ వేరే ఏదో మా అన్న ప్రేమతో పెట్టిండని తిన్న అంతే
అంటే మీ అన్న ప్రేమతోని ఎగ్ కేక్ కదా పెట్టింది నువ్వు నాన్ వెజ్ తింటలేవుగా
నా ఏదో ఇంటెన్షన్ తోనీ చేస్తే తప్పు ఇంట నా ఇంటెన్షన్ తోనే నేను తినలేదు కదా
అంటే నీ ఓన్గా తినాలి అనే కోరిక లేకుండా తిన్నావ్
హు
ఉహు
నేను ఇంటెన్షన్ తో తింటే నా తప్పు ఉంటుంది
అదే హు ఇంకా తినొద్దంటావ్ మొత్తం మీద నాన్ వెజ్
ఆ
ఆమ్ సరే మళ్ళా చేస్తా రేపు ఫోను ఇంకా ఫ్రీ ఉన్నప్పుడు
సరే చేయి రెపు చేయి
నేనే కట్ చేస్తా నువ్వు కట్ చేయ్యకు
సరే కట్ చేయి
ఉమ్ బాయ్
బాయ్